ఇప్ ప్రెండిష్
ఆ ఆ ఇప్పుడు వినిపిస్త్ ఫాంది ఆ ఆ అప్పుడు కట్ అయిపోయిండి ఆ ఆ వాకింగ్ చేయకోకుండా క్కడే ఉండి మాట్లాడితి సరిపోతుంది
ఆహా లేదు నిన్ రూంలో వచ్చినాన
ఆఆ
వి ఇన్ ఇంటర్నెట్ మధ్యలో పోయింది. నేటు పోయింది.
అదే కటైపోయిందీంగ్ కప్పుడి
హు ఇంకంటే ఆ కాల్ పోయినటేనా
ఆ లేదు అంతవరకు మాట్లాడినాం కదా దానికి సగం వస్తది నీకాంది రేటింగ్ రాలేదా
ఉహు రాలేదు
అవునో
నేన్ చేచిన్నా కాబట్టి నీకు రావాలా లేదంటే నువ్వు చేస్తే నాకు రావాలా
పీ నీకే పెరుగుతుంది
రేటింగ్ వసుందా
ఆ అవి కౌంట్ పెరుగుతుంది
ఉమ్ రాలేదు
పెరగలేదా
ఉహు త్రీ త్రీ అట్లనే ఉన్నాయ్
అవునవ్
హు
ట్లాడిందియా
అప్పుడూ కలిప్ పిత్రియది నీతొ టూ టైమ్స్
ఆ ఆ బాబ్తొ ఒక్సారి
ఉమ్ ఆ పాప చెసినింది
ఆ ఆంథెలే ఆ కల్ అది పోకోకుండా వచ్చినందునికే అది మేలే నీకు ఇంకా
ఉమ్
ఉమ్ కౌంట్ అయిపోయింటే పోతా నిండా
అవును
పోలే కాబట్టి మేలికు ఇంకా
ఉమ్ అంటే మళ్ళీ చేసుకోచ్చు
ఆ మళ్ళీ చేసుకోచ్చు
ఉమ్
నా వైతే ఎళ్ళలిపోయి నిండ పెరి నినిందీగి అదీ నువ్ మళ్ళీ చేసుకునే కాదు
అవును ఆ నాది దీంతో కాక్ కా ది దీనికి ముందు సెవెంటీన్ కాల్స్ చేసుకోవడానికి ఉన్నాయి కంప్లీట్ అయింది త్రీ యూనియన్ అయి
ఆ
అంటే ఇంకా సెవెంటీన్ చేసుకోవచ్చు ఇదయిపోయిన తర్వాత సిక్స్టీన్ ఒస్తదేమో ఉమ్
అది
ఉమ్ ఎన్ని రోజుల్లో పడుతుంది అమౌంట్
ఒక వారం తర్వాత్ తా అంట నాకీ తెలీదు ఆ పాప చెప్పినింది
అంటే లాస్ట్ ఇయర్ పడిందంటనా
ఊరికే ఆడొ ఒకటి కనిపిస్తే అది దాన్ని చెప్పాలంట నేన్ చేయలేదు వాళ్ళే చేస్ తనింటప్పుడు ఉమ్ అది అప్పుడు నాకి అది వాళ్ళు పెట్టినప్పుడు నే ను దాంట్లో జాయిన్ కాలేదు గాది వెల్లిపోయిన్నింది
ఊహు
అట్లా ఇంకా
ఇప్పుడు కూడా సేమ్ అమౌంట్
ఆ అప్పుడు ఎంతా అప్పుడింగ కొంచెం తక్కు తక్కువే దీనికంటే
ఉమ్
రెండు రోజుల్లో అయిపోతాయిలే ఏముంది గాని
ఉమ్ అయిపోతాయ్ ఎంత సేపు
ఉమ్
నెట్ బాగా రావాలా
ఆ అవును
ఆ అందులో రేపు సాటర్డే కాబట్టి తీసేస్తారు ఇంకా నెట్టే ఉండదు అసలు
కరెంట్ తీ పోదు వస్తుంది కదా ఏం చేయాలో బాధయి తాంది నాకైతే
పొద్దునంగా తొమ్మిదికి పోతే మధ్యాహ్నం రెండుకి వస్తుంది
ఆ నిజమే ఏదన్నా డౌన్లోడ్ అన్నా చేసుకోని పెట్టుకో కోవాల సినిమానో యాదోటి కనీసం చూసుకునే కన్నా
అసలు అంత సేపు ఎందుకు పీకేస్తారేమో చ
ఆ అదే కదా ఇంగా పీకే సే భలే బాధ అయిపోతుంది ఏం జేయాల్లా కానీ
నిద్రవోయినా నేను రాదు ఒక్కడికి
ఏందో ఇంగ మాకైతే ఆ ఇంగ‌ ఎవరికి వాళ్ళు ఫోన్ చూసుకుంటా ఉంటారు
రీచార్జ్ లేదు కాబట్టి గమ్ముగుంటాం
ఏందో అబ్బా పెద్ద పంచాయతీ తీ ఇవంతా
కరెంట్ పోతే ఏం నెట్ ఇంటర్నెట్ రావచ్చు గదా
పవర్ పోయినా జనరేటర్ వైఫై పెడితే బాగుంటది
ఇది ఎందే ఇ ఉండదు ఇంకా జమ్మే ఇవైఫై అంటే అళ్ళ గుండు పడ్టిచ్చు ఉంటది మనల్ని పీక తింటారు డబ్బులు డబ్బులు అని
ఆ ఇంకా అప్పుడు కాలేజ్ హాస్ల కంటే ఎక్కువ చేస్తారుేమో
ఇంకా సంవత్సరానికి
అబ్బాసలు మీ ఇలుు పెట్టేదానికి
అవును
ఎగ్జాంపుల్ కోట్ చండిపోతే సరిపోతుది ఇ
అ ముడుగా అవును సర్ది గాసుతల్సానికు
ఎవరిది ఆ తెలుసు తె ఆ ఐటికి వస్తాననిండు ఆ యాప్ప ఆ తెలుసు అదే కదా
మ్ అ పళ్ళు చూస్తేనే పళ్ళు చూస్తేనే అర్థం అవుతుది
అవును అసలు అప్పుడు కరెక్ క్షన్ కి అసలు కొంచెం ఇదిగా మాట్లాడుతుండే ఆయప్ప
అవునా
ఆ అంటే మా అది అప్పుడు డా ఉండింది ది కదా మాకి డా ఉండింది అప్పుడు ఒకటి సబ్జెక్ట్ అప్పుడు ఇంకా దాని కి ఒస్తా ఉండేదా కరెక్షన్ చేయమంటే మీ ఊరు ఎక్కడా ఆ మీరు ఎప్ ఎప్పుడు పోతారు ఇంటికి ఎన్ని రోజులు ఉంటారు ఆ అవంతా అడుగుతా ఉండ కరెక్షన్ చేయడు ఎక్స్ ప్లేన్ చేయమంటాడు
మ్ అవును అప్పుడు అర్థమయ్యేది గాదు ఇప్పుడు అర్థమయితుంది ఎందుకు కొని
నాకు ఆయప్పని చూస్తే ఏంది అప్ప ఎప్పుడు అంటే ప్చ్ ఇంత ఇదిగా మాట్లాడాలి సిన అవసరం ఏం లేదు కదా ఏం అవసరము
ఊమ్ కరక్టే
ఆ ఎవరు అట్లా అడక్కుడదు అసలు ఫ్యాకల్టీ అనేవాళ్ళు
ఊమ్ వాళ్ళకేం అవసరం
ఆ ఎం పని ఉంటుంది అసలు అడిగేకి
ఉమ్
నా అయితే కొంచెం మంచిగా వాళ్ళని అడిగిన ఒక రకం అందరిని అడుగుతా అట్లే
ఆ అదే కదా
ఇంకా పాప అన్ని బాగా కొని చేసు కున్నట్టు కదా బయట ఫుడ్ కి తీసుకో అంటే బాగా అన్ని కొనిపించేసి కోడం అన్ని చేసిందంట బాగా ఇంకా
ఇట్ల వాడుతున్నారు
ఆ...
అయినా బుట్టిల్ బుద్ది లేదు అసలు అయప్ప కి చదువుతూ చదువుకున్నాడు కానీ
అదే కదా ఏ దానికి బర్రెల్ కాస్కోను పోవచ్చు
ఉమ్ దానిక్కూడా పనికిరాదు
ఏమీ
ట్ల
ఉమ్ అవును ఏమో మరిం కా అనాథ బిడ్డేమో
ఉమ్
అసలు చెప్తా అప్పుడు ఫస్ట్ లో చెప్తా ఉన్నిన్నాడు
ఉమ్ ఇందుకే ఎందుకో కాదు మ్మ్ హ్మ్ అదేగ ఈడ ఇం ఇట్లాంటివి చేస్తుంటే తెలిసిపోయుంటుంది ఉమ్మ్ మ్మ్ మనకి తెలిసి ఒకటి తెలియకుండా, అంటే ఇంకా స్ప్రెడ్ కాలేదులేండి మేబి
మనకి తెలుసు యో ఇంకా మాకి తెలిసిందం
మ్మ్ హ్మ్ అవును
ఏమో ఎవరు వేరే డిపార్ట్ మెంట్ వాళ్ళ కి తెలిసింది అంట
ఓహో ఏయ్ ఓ ఇంక ఆయప్పని చూస్తే ఇంక అదే ఉద్దేశమే వస్తుంది అసలు ఏంది ఈప్ప అని చెప్పేసి. క్లాస్ ఇపుడు కూడా నువ్వేం చెప్పేది అని వినరు నువ్వు మాకేం చెప్పేది అని హ్మ్ అదే గదా ఆ మహానుభావురాలు ఎవరో అసలు ఉమ్ ఉమ్
ఆ ఏమో ఇంక వాళ్ళకి ఉన్నిందల్లా ఆ తెలివి అనేది
ఇంకేం జేస్తారు ఎవరిష్టం వాళ్ళది ఎవరెన్నా ఏదన్నా వాళ్ళకి జరిగేంత వరకి ఎవరికి ఏం తెలిదు కదా
అవును మనకు తెలిసి ఒకటి తెలియక ఎన్నీ ఉంటాయి
తెలిసిందడా ఇట్ల అంతా చేయకూడదు అని
ఉమ్ ఆ మనకి తెలిసి ఒక కేసే తెలియకున్న ఎన్ని కేసులు ఉన్నాయో
ఆ అవును
ఎందుకు చదువుకుంటరో ఏమో అసలు
ఆ ఏందో బా ఆ సరే మరి నాకి ఇంక పని ఉంది పడుకోవాలి బాయ్
బాయ్